హలో హలో
హలో ఆ ఇన్పిస్తుంది
ఆ చెప్పిగా?
ఏం చేస్తున్నావు?
ఎంలేద్ బయట కూర్చునా.
ఎందుకు?
ఎండకి ఏమి చేయాలో తెల్వక చెట్టు నీడకు కూర్చున్నమ్ ఈడ.
చెట్టు నీడక? ఇంక బయట్నే మస్త్ అగడోత్ త్తది గదా
కన్ చెట్టు నీడ ఉంది కదా?
కొంచెం పర్లేద?
బెటర్ ఫీల్ బెటర్.
అదే ఒక పెద్ద చెట్టుంటది, దాని కింద కూసుంటరా?
అంటే పెద్ద చెట్టు కాదు, చిన్నదే చెట్టు.
చిన్న చెట్టు అయితే, ఉడుకపోయద?
ఇగ గాలొస్తుంది కదా మంచిగ.
ఆల్రెడీ ఒత్తాంది గాలెడ ఒత్తాందిర?
ఏదో ఇగ అట్లోస్తది అప్పుడప్పుడు సల్లడి గాలి. ఉమ్
ఆన్నే బెటర్ అన్పిత్తది గద?
హండ్రెడ్ పర్సెంట్. అబ ఎందుకు వచ్చిన్రా అనిపిత్తాంది నాకైతే నిజంగా కాలేజీలో ఉన్న అయిపో.
ఉమ్
కుక్కలా బొర్రుతాన ఈడికొచ్చినంక అబ్బా ఎండకి చచ్చిపోతాన. గింతగనం ఎండ కొడుతాంది అసల్కిడా బ్బా నాక్ పిచ్చిలేసింది, ఫస్ట్ స్టార్టింగే ఒచ్చిన రోజే అనుకున్న నీయమ్మ దొబ్బెస్త ఇక్కడనుంచి ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ లోపు ఓపెన్ అయితయి కదా అప్ పోదమనుకున్నా.
కనీ, వన్ ఐదురోజులు ఎక్చేంజ్ చేసిల్ల?
వాడు చి అమ్మ ఏడూరు మల వారం పెట్టిండు.
అవునా అంటే నీనొచ్చే తప్పడికి ఈ ఉంటావు.
హు
ఇంకేంది ఉంచుకో ఈ కానీ నువ్వే ఉంచుకో నాకేం ఇయ్యకు
టీ
అదే
ఏంటిది అది
ఇయర్ బడ్స్
ఈ నువ్వు కావాల చేస్తున్నావ్ కదరా
మల్ల నాకు బోర్ కొట్టదా
మల్ల మార్చిపోయిన
అంటే మొన్న ఇద్దాం అనుకున్నా ఇగ ఊక అడుగుతాను ఇద్దాం అనుకున్నా ఆ రోజు నేను ఏమైందంటే నేను రోడ్డు నుంచి అట్ నుంచి అటే వచ్చే డైరెక్ట్ నేను షాప్ దగ్గర ఉన్న హు వాడు అప్పుడే డైరెక్ట్ షాప్ కో వచ్చిండు ఇగ నా దగ్గరా ఇయర్ బర్డ్స్ లేవు
ఊ
అందుకే ఇగ డైరెక్ట్ అటికే వచ్చేసాన నువ్వు అక్కడ ఇక్కడ పోలీస్ స్టేషన్ కొచ్చినంక ఇయర్ బర్డ్స్ తా అంట
మీకు ఫస్ట్ టైం వేసేది ఏంటీనా నువ్వు చూసినవ్ మళ్ళా
ఏమో బైక్ నేను అనుకున్నానా బైక్ సెట్ కాదు అనుకున్నా వాడు సడన్ గా వచ్చి వచ్చిండు ఇగ
ఆ బండి వేసుకొని వత్తే అంతా చూసుకుంటా అందరూ కాదు అసలు ఏంది రా బైక్ గంత గాలి ఆ దుమ్ము ఇట్లా లేచిపోతాంది కదా మా ఇంటి ముందు మా ఇంటి ముందు మొత్తం సిమె సిమెంట్ అ ఉంటది కదా
హు
ఓ సిమెంట్ ఆట్లా లేసి పోతా వుంది అంతా
అంత దుమ్ము బయటకి వస్తే పౌడర్ వేసుకోకుండా ఏం కదిగా
అంత చిటిచిట బడతది తెల్సా బయటకు వత్తే అసలు దుమ్మంతా పడింది అసలు ఘోరంగా ఉడక బెడతాంది.
అదేమో గని రోడ్ల రోడ్డు మీద నుంచి పోతంటే పిచ్చి లేస్తాంది నాకైతే దుమ్ముకి.
హ్మ్ మనం అందుకే మధ్యాహ్నం తిరగొద్దు సాయంత్రం తిరగాలె
సాయంత్రం తిరిగిన దుమ్ము దుమ్మే రా
ఆన్సరే అవును ఇడ ఇక్కడ రోడ్డు వేయలేదు కదా రా మ్
ఇక్కడ్ నుంచి ఇక స్టార్ట్ చేస్తే ఆడిదాక అదే మధ్యల కొంచెం దూరం పడ్డది రోడ్డు అంతే ఆ
డాడీది ఊకే టైర్ పంక్చర్ అయితాంద
ఆ డా పంక్చర్ అయితదంటవ ఆలేపోతే నైంటికి అయితయా
ఆ
ఆ
అర్థం కాలే
నైన్టీకి అయితేనేమో పంక్చర్ అయితందా అని
నైంటి కంటే
ఆల్కహాల్
ఆహ్ అహహహ ఆహా బండికిరా
అదే మీ డాడీకా
మా డాడీకే అవును మా డాడీ బండి మా డాడీ బండికి మా డాడీ బండికి
లేకపోతే దాని పేర్ చెప్పి మీ డాడీ బండి పంక్చర్ చేపిత్తాన్నా
లేదు లేదు మ్
మాయ్య ఎవడ్రా ఊకె గడికోసారి మెస్సేజ్ చేస్త తమిళ్
అదే అదే వైబ్రేట్ అయితాంది బాగా కల్వరిస్ ఉన్నట్టున్నారు.
అంత సీన్ లేద్ అవి గ్రూప్ల పెడతాన్లు ఏయే మెసేజ్ అన్ని అందుకే మ్యూట్ చేస్ మ్యూట్ చేసిన ఇగ
ఎమ్ మెసె ఏం పెడ్తారు
ఏదో ఎన్పిటిఏలో ఎగ్జామ్ రాసిన్రు కదా వాళ్ళు
మ్ అవున నువు గూడా రాయలేద కాడ
ఎంత హయలేవ్
మీమ్ గూడా రాయలేదు అది ఎస్ నాకు తెల్లరితే ఎగ్జాము సెము
ఉ
మధు
నాకంటే లాంగ్ డిస్టెన్స్ పడ్డది
లాంగ్ డిస్టెన్స్ అయితేంది కొంచం ఏం లేదు కాబట్టి పోయి అటెంప్ట్
అయ్య అంతా మార్నింగ్ ఎట్లా పోవాలి నేను
అయ్యా పోవాలే మరే
మన వల్ల గాదది మార్నింగ్ బోవుడంటే పెద్ద
అది గాదండి తస్కు పైసల ఆ కాదురా ఆ ఇది ఒక రీజన్ అంటే కొద్దురా దురురాముని అసలు రీజన్ పైసల్లేవ్ ఆల్మోస్ట్ అందరికి ఆన్నే పడ్డది పడ్తే ఆడ లేకపోతే నాసెంటర్
ఉ కొందరికి వేరే కడ పడ్డది ఇల్ మీ నా రు ఇట్లా పడ్డా అంట కానీ
ఎక్కువ
ఉ అ నిం కా పోతే బు అననా వళ్ళీ కాాలలు
అందరు పోయలే ఎగ్జామ్ రానీనికి
ఉ ఒక పంచెయ్ ఎగ్జామ్ ఉన్నా లేకపోయినా ఎవుర్రాలే కాలేజీ కి
ఉఉ అసలు చేసుకోకుండా అయిపోతే చేసుకోకుండా ఉంటే అయిపోం
ఏం గాతీ ఇగ లైట్ మళ్ళీ ఫ ఫెల్ అయిన వాళ్ు కూడా మళ్ళీ ఇప్పుడు ఎట్లయినా మళ్ళీ రాయాలి మన
రాయాలి కానీ అది ఏందంటే ఎన్పిటిఎల్ ఇప్పుడు రాస్తే ఇప్పుడు ఆప్షన్స్ కదా నెక్స్ట్ సెమ్కిి అది థియరీ లాగా యాడ్ అవుతుందంట
అ
అందుకే చెప్పినా పోయి రాయు థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ మార్క్స్ థర్టీ సిక్స్ మార్క్స్ ఉంటే పాస్ ఆ నెగిటి టివ్ గూడా లేదు నెగిటివ్ ఉందా
ఏమొ నాకే నే రాసున్న
ఇన్ఫర్మేషన్ అన్నా తెలుసుకోవాలా
మనకి ఎందుకియన్నీ
ఉ ఆ ఆ కలి అయితాంది
సరిపోయింది మాట్లాడకూడదు మర్చిపోయిన
హ్ హ్ హ్
తినకపోయినావ ఇగ మరి అన్నం
స్తానం చేసి తిందామని చూసిన ఆయిల్ పెట్టుకున
ఊ
ఇక ఈ టైం మంచి టైం మళ్ల దొరకదు అని చెప్పి ఇక తర్వాత కన్నారు.
ఎటు పోయిరి ఇంట్లో మమ్మీ
మమ్మీ ఇంటి పక్కన డాడీ లేడ్
హు
సో వచ్చే వరకన్నా మాట్లాడదామని అందుకే ఆ మాగానే మెసేజ్ చేసిన
ఉహు
హుమ్
ఇంకా
అక్క వచ్చింద ఇంటికి
రాలే ఇం డా ఇప్పుడు ఎందుకు ఒత్తది రాదు
మరి ఎవరితో మాట్లాడినవు ఇంత సేఫ్
ఎప్పుడు మమ్మీతోటి
మమ్మీ ఆన్నే ఉంది అని మమ్మీతోనే అన్నావా
ఆ లేదు డాడీ
ఆ వచ్చింద
వచ్చిండు
ఎటుపోయిండంట
కింద పడ్ బండిమించ్
అయ్యో ఎందుకు
ఉ
ఎందుకు
ఎందుకె అంటే
ఆగా
ఊమ్
అయ్యో
హ చిన్న చిన్న దెబ్బలు తాకిినాయి కాలికి మోకాలు దాకపోయినై
ఆ నిన్న ఏమైంది తెలుసా మా ఇంటికాడ మ ఇంటి పక్ మా ఇంటి చుట్టూ మొత్తం చిన్న చిన్న కుక్క పిల్లలే కదా
ఊ
ఏమైందంటే ఒక దాని తల్లి ఉంటది కదా అల్ ఏమన్నట్లే ఉ అంటేనే స్కూటీ మీద పోతున్రు ఒక అంకులో అన్ నాకు చీకట్లో క్లారిటీ కనపలే నాకు అసలే గుడ్డి కళ్లు కదా. దూరం నుండే చూసిన ఏదో సర్రున బండి జారి పడ్డట్ సౌండ్ వచ్చింది మ చిన్నోడు ఒకటే బయ్య బయ్య మొత్తుకుంటండు ఏమైందని పోయేసరికి అడ అదంతల్లి బండి అడ్డంగా పోయిందో లేకపోతే ఆహా ఆయన ఎమ్మటి పడుతుందంట బండి మీద పోతుంటే పడ్డదారా అవునా ఎందుకు
మేము బండి సౌండ్ వేరే డిఫరెంట్ ఒత్తుందిగ
అవునవును అందుకే రాకు బండి ఏసుకొని రాకు నువ్వుఇటువైపు కుక్కలు ఎమ్మడి పడుతున్నాయి నిన్న ఇగ బండి ఆయన చిన్ననే పోతుండో ఎట్లా పోతుండో తెల్వదు గాని ఆయన బండేనక బడితే సర్రున జారి స్కూటీ కదా ఉట్టిగానే స్కిడ్ అయింది ఇగ జారి కిందవడ్డడు పాపం ఆయన చేతులకంత బ్లడ్ అంటా నేను పోలే నాకు భయం ఇగ డాడీ పోయి లేపిండు ఇగ చూడు అందరు చుట్పక్కలందరు కుక్కలను మస్తు కోటిన్రు ర పాపం పాపం అనిపించింది తల్లి ఏమడివ పిల్లలాకు కూడా దెబ్బలు వడ్డయి అన్నిటికిీ దెబ్బలు తింది
తే పందిని గుద్దిండంట
అయ్యో బ్రేక్ ఏయ్యలే
బ్రేక్ ఏసిండు బ్రేక్ ఎత్తనే అట్లా కింద పడ్డాడంట లేకపోతే లారీ కింద వడుదు
వామ్మో హ్మ్మ్
కర్మ రిటర్న్స్
అనొద్దు అట్లా
హు
పిచ్చి
మరి నన్ను అంటడు కదా అందుకే
అనొద్దు అదేదో అట్లా అయిపోయింది
ఇట్ల ఎంబట్టే అట్లా అనంగనే ఇట్ల
అయితే నేను ఏన్ని సార్లా అనలేదు నిన్ను అ నాక్కూడా రిటర్న్ అయితది అంటవా
బట్ నిన్ అంటే నిన్న నుంచి ఒక్కటే ఓర్రుతండు నా మీదనే
నేను నిన్ను ఈ సారి పది రోజుల నుండి ఓరుతు తున్న గద అదేమంటావ్ నేను నీ మీద పది రోజులు నుంచి ఓరుతున్నగా అదేమంటవ్
అది నిజామాయితది ఏమో మరి
మ్హ్ సారే ఏంజె బరిద్దాం
అన్నవాదా ఏద క్కువ రోజు నా తోను ఉండవు అన్నావు కదా
ఒర్రకు ఇక్కడ
మ్
అర్రాకు సరే సరే బాయ్
బాయ్
ఉం